ఆ చేసావా నాకు ఫోన్ ఏ రాలేదు తెలుసా ఓపెన్ లోనే పెట్టుకున్నా
తీసుకోల అది
ఎందుకా
తెలీదు నాక్ కూడా నీకు మొన్న అయింది చూడు
లెవెన్ మినిట్స్ అయింటుంది నువ్వు బ్యాక్ బ్యాక్ వచ్చేసింటావు తొందర తొందరగా
నాక్ ఏమ్ రాలేదే
ఏమో లెవెన్ మినిట్స్ అట్లా అయిండా
మ్మ్ ఇసారి కాట్ చేస్తాలే
టెన్ మనిట్స్ అవుతునే కట్ చెయ్ ఏం కాదు కాని నాకు అంతే మొన్న నిమిషాలు దాటేసినాయ్ మనం అట్లే చూస్ ఒకున్న మాట్లాడ కానీ ఇక అదయిపోయింది ఏం చేస్తన్నావ్
అదే రివ్యూస్ అప్లోడ్ చేస్తా ఉన్నా డ్రెస్ అప్లోడ్ చేసా చైన్ అప్లోడ్ చేసిన కానీ తీసుకోలా
వేసుకొని పెట్టు
వేసుకొని పెట్టినాను అదే తీసుకోలే హలో
సడన్ గా సైలెంట్ అయిపోతే కట్ అయిపోయింది అనుకోవాలా ఏమనుకోవాలా
అనుకోవద్దు ఫోన్ చేశానుడందుకు మెసేజ్ చేద్దామని కట్ చేశాను అందుకే మాట్లాడలా
ఓకే ఓకే ఇంకా
ఏది వ్యూస్ పెడితే మనకి ఎన్నోస్తయి ంత వస్తుంది కదా ఆఫర్
ఎప్పుడు వస్తుందో క్రెడిట్స్ వస్తాయి నాకు జస్ట్ షాపింగ్ వరకే యూజ్ అయితాయి ఏ మ్మ్ ఏమో చూద్దాం ముందు వచ్చినాయి నాకు తెలుసు అప్పుడు నాకు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉంది అప్పుడు మింతా బర్త్డే ఉన్నింది కదా చాలా మంది క్రియేట్ టర్స్ కి మనీ ఇచ్చింది మింత్రా రివార్డ్స్ షాపింగ్ చేసుకోమని చెప్పి ఫ్రీగా క్రియేట్ చేసింది వాళ్ళకంతా అట్లేమ ఇచ్చారా ఏమో అని డౌట్ మ్మ్
ఏమోలే అయినా నాకు మింత్రా కొనాలనిపిస్తుంది వద్దండీ నాకు ఇష్టం ఉండదు అసలు
ఎందుకు
రేట్ చూపిస్తాయి అవి
రేట్ ఎక్కువ ఉంటేయి కానీ క్వాలిటీ బా వస్తుంది తెలుసా క్వాలిటీ చాలా బా వస్తాయి మ్మ్
ఏందీ
ఆ వుంది లే
హలో
హలో
హలో హలో
హలో
ఆ ఏం వినిపియట్లా
ఇనిపీలేదా
రివ్యూస్ మళ్ళీ పెడుదువులే ఇప్పుడు మాట్లాడు
నేను పెట్టేసినా మే స్వామి బట్టలు తీస్తాంట
ఆ దానికేనేమో
బట్టలకి అన్నీ హలో
ఆ చెప్పు వినిపిస్
మాట్లాడు
మాట్లాడు నువ్వు బట్టలు తీస్తా అన్నావు
మాట్లాడి తీస్తా అంటే నువ్వు మాట్లాడతా బట్టలు తీయమంటావు హ అ
ఎప్పుడు ఇంటికి వెన్స్డేనా నీ వాయస్ కట్ అవుతాంది మౌనికా
వెడ్నెస్డే నే పోదాం అనుకుంటున్న రేపే పోతవా
నేను వెడ్నెస్డే వెళ్తా వెన్స్డే వెళ్లి సాట్ సండే వచ్చేస్తా
ఆడు
వాయిస్ కట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు బ బయట డిస్టర్బెన్సెస్ ఏమి ఉండొద్దు అన్నారు కదా
అసలు ఏ లేదు సైలెంట్ గుంది చానా సైలెంట్గ ఉంది
సౌండ్ వస్తాంది నీ వాయస్ కట్ అవుతాంది
పిచ్చుకల సౌండా
పిచ్చుకల సౌండ్ కాదా ఏందో పీకుతున్నట్టు
బట్టలు తీస్తున్నాను
ఆ
బట్టలు తీస్తే ఎందుకు సౌండ్ వచ్చింది
ఏ ఎమ్మొ నాకు తెలిదు అది వస్తాంది నీకు చెప్పిన
ఓకే
అ ఉగాదికి ఏం వంటలు చేస్తావు
మేమంతగా ఏం చేసుకోం అని చెప్పాగా పోలీలు చేస్తాం
పోలీలా మేము అవ్వే కానీ ఎక్కువ చేస్తాం ఇంకా మంచిగా ఆ
కావాలి అంటే బెడ్ వేసుకొని అద్దం ముందు కూర్చో అంటే
ఆ
చెప్తా ఉండా నాకే నవ్వు వస్తంది నాకెందుకు ఇంత బద్దకం అయిపోయింది బట్టలు కూడా రేపు తీసుకోని ఒస్తావా సార్ చెప్పినవి హలో
హలో
ఆ రేపు తీసుకోని వస్తావా సార్ చెప్పినవి
ఏంటివి ఏం చెప్నాడు అయప్ప
రేపు క్వషన్లు అని అందరినన్నడు కదా
ఏమో నాకు తెలీదు నేనేం చూసుకొని రాను అయితే మీ అడగర్లే అట్ల చెప్తాడంతే
కానీ బాగా చెప్తాన్నాడు కదా ఆ
బాగా చెప్తున్నాడు బా ఎక్కడ పెట్టినావు ఫోను
నా దగ్గరే ఉంది యాడ పెట్టలే నేను
వినిపించట్లా సరిగ్గా
నోటితో పట్టుకొని ఎక్కుతాండ నేను బట్టల్ని ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని బొద్దె క
అ
ఒక
నా నానా దెర్ ఇస్ నో వయిస్ ఇస్ దర్
ఇప్పుడు
స ఓకె
ఓకే ఇంకేంటి
చెప్పండి మేడం
రెప్పొద్దిన్నె చెప్ టప్పటి క్కో
వాయిస్ కట్ డిప్ప రా సెనాన్ లే తెస్త
ఇప్పు సబ్మిట్ చేద్దాం అంటున్న
ఆ అదే నేను చెప్ప చేద్దాం రేపు
వెళ్లి క్యాబిన్ లో పెడ్తాం
ఆ
అదే కదా చెప్న్నాాడు ఆయన కొంతమంది వచ్చి పెడతారు మీగత వాళ్ళ సర్ రేప్ రేప్ రేపు అంటున్నారు ఇదివరకు చూపిస్తారు కండి
ఆ
డ అంటే నాకు చదవలేదాండి వాళ్ళు కలిసి చెప్పా
ఏంది యె
ఆ పేర్ చదువుతా కదా
ఏమో
కళ్ళు కనిపి లేంటి
చెప్పాలంకే ఎప్ప
నా అదృష్టం తికతనే చెప్ మె
చెప్పు చెప్పు అంటే ఏం చెప్పేద్ది వాట్ ఆర్ యూ డూ బట్టలు తీసేది అయిపోయిందా
అయిపోయింది బట్టలు మడస్తాను
ఈ సార్ నేను కుర్తా సెట్స్ తీసుకుంటా
నాకు ఎందుకో నచ్చవ్ ఒక కుర్తా సెట్ దానికి నాకు ఫ్యాంట్ నచ్చతే పైన నచ్చదు టాప్ నచ్చితే ప్యాంట్ నచ్చుదు కొను నచ్చతే పైర్
ఆ అంతే అవి
చ్చిత ఒమ్ అంటే బాగుంటే అదే
రేట్ ఎక్కువ ఉండద్దా
బ చింత
ఉమ్ ఆ
నాకు మళ్ళీ మింత్రా హ్ లో వయిట్. నచ్చింది కానీ కొనను జష్ట్ నచ్చింది మనీక్ లాగ్ కాదులేమ్మ నాకు సర్లే బై కట్ చేస్తున్న
టైమ్ అయిందా నేను చేస్తా లేకపోతే కొన్ సేపటికి చేస్తాలే
ఓకే
ఆ